హలో
హలో
వినిపిసస్తుందా అండి హ్మ్ ఒక్క నిమిషం
అ
ఆహా మీ ఫేవరెట్ యాక్ట్రస్ ఏవో అన్నారు కదా ఏ
బాలకృష్ణ అండి
సారి కమెడియన్ కమెడియన్
అదేనాండి స సుధీరు
హు హూ
కోటా శ్రీనివాసరావు గారు
హ్మ్
హ్మ్
అ అంటే ఏం నచ్చుతుంది అంటే కామెడీ వాళ్ళ టైం నచ్చుతుందా మీక్
వాళ్ళ టైమింగ్ వాళ్ళ చేసే విధానము
హ్మ్
హ్మ్
ఏవైనా వాళ్ళ షోస్ అవునవునండ్
ఆ
మీకు అంటే ఏమైనా వాళ్ళ షోస్ నచ్చడి ప్రజెంట్ ఏమనా చేసే షోస్
ఉ సుధీర్ గారివి ఈటివిలో వస్తాయి కదమ్మా ఏడున్నారకి అవి బాగుంటాయి
ఓహో అవునులేండి అంటే మీరు మీ ఫ్రీ టైమ్ లో మీరు ఈ షోస్ కి వెళ్ళేసి వస్తాండు ఉంటారా వచ్చినప్పుడు అంటే మీరు నైట్ టైమ్స్ చూసుకు ఇంకా అంటే కొంచెం రిలాక్స్ అయ్య చూస్తారా
ఆ అవునండి
అంటే ఇంకా మీకు జబర్దస్త్ ఒక షో వస్తుంది కదా అది ఇష్టం లేదా
చూసామండి ఇంతకు ముందు చూస్తుంటేే ఇప్పుడు చూడట్లేదు
మ్మ్ హ్మ్
మ్మ్
ఆ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు
చెప్పండి
అంటే అప్పట్లోన అంటే కొంచెం అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కదా బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు తో మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు వచ్చిన టైంలో లోపలే ఉండాలి బయట అంటే ఒక రోజు అవాయిడ్ చేస్తాను కదా ఏం ఒపనియన్ అంటే అ పట్ల వాళ్ళ చేసే వాళ్ళు ఇప్పుడు మీరు ఏం చెప్తారు దాని గురించి చే
అప్పట్లో పని ఎక్కువ కదండ అమ్మా ఆడోళ్ళకి పని ఎక్కువ ఆ టైమ్ లో చేస్తే ఇబ్బంది పడతారని రెస్ట్ ఇస్తుండ్రి
మ్మ్
ఇప్పట్లో అంత లేదు కదా చానా స్మూత్గా డీల్ చేస్తారు మ్మ్ అప్పట్లో తినడానిక్ మాత్రమే ఫ్రీ టైమ్ ఉండేది
హ్మ్
కనిష్టానికి ఆడోళ్లకి ఈ టైమ్ లో అన్న ఫ్రీ దొరుకునయని చెప్పేసి అట్లా వదిలేస్తున్నారు
కానీ ఇప్పుడు మరి దాన్ని ఏదో రోగంలాగా చూస్తున్నారు కదా ఏమంటారు మీరు దానికి
ఇప్పట్లో నైన్టీ పర్సెంట్ ఎవరు రోగం అనుకోరామ దాని
మ్మ్ హ్మ్ కానీ కొంతమంది ఉంటారు కదా అదే ఉన్నారు కొంతమంది ఆ వాళ్లకి ఒవల్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఏ విధంగా చెప్తారు
అది పురాతన కాలంలోదమ్మా పురాతన కాలంలోన వాళ్లు బట్టల్ లేక
హ్మ్
వాళ్ళ ఆదిమానవు లాగా వెళ్లిపోతుంటే వాళ్ళ వెనక జంతువులు వస్తాయని వాళ్ళని ఇంట్లో పెట్టేంటి అది ఏద్ దో ఇప్పట్లో వాళ్లు దాన్నాధర్ రామ్గా తీసుకుంటున్నారు
హ్మ్
హ్మ్
ఇవి నీ అంట్ ఇప్పుడు హు మీరు ఆ అమ్మాయిల్ని బయిటికి పంపింయడానికి అంతా అంటే ఎవరైనా భయపడడం గాని అలాగ ఉన్నారా ఇప్పట్లో కూడా
ఉన్నారమ్మా నూటికి ముప్పై పర్సెంట్ భయపడే వాళ్లే ఉన్నారు
ఉహు
హు
ఓకే ఇప్పుడు మీరు ఎవర్ ఎవరికైనా ఒక మూవీ ఈ మూవీ చూడండి అని చెప్తారంటే వాళ్ళు చూడలేదు ఈ మూవీ మీకు నాచ్చ నచ్చింది ఆ మూవీ ఒక మంచి మెసేజ్ ఇస్తుంది ఎవరికైనా చూడాలంటే మీరు ఏ మూవీ సజెస్ట్ చేస్తారు వాళ్లకు
ఇప్పుడు రాజీవ్ కనకాల మూవీ అమ్మ
అదే సజెస్ట్ చేస్తా తార మీరు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు
జు అవే చూడమని చెప్తాం
అందరికి ఆ మూవీ చూస్తే మంచి మెసేజ్ వాళ్లకి అందుతుందని
హు
ఉహు హు ఇంకా అంటే మీకు అంటే ఇప్పుడు హు సిటీలు ఏమైనా ఆ అంటే డిసడ్వాంటేజ్ అంటే పనికి రానివి ఏమైనా ఉన్నాయా సిటీలోన
ఉంటాయి మామ మనకు దాని మీద అంత అంత పెద్దగా ఐడియా ఉండదు కదా
అంటే ఇప్పుడు కొన్ని మనకి అడ్వాంటేజస్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి మనం చూయించుకోవచ్చు మై టి స్పెషాలిటీ మాల్స్ ఉంటాయి అట్లా ఏమన్నా ఇంకా ఇంకా ఇవో ఇవి పనికి వస్తాయి ఇంకా పనికి రానివి ఏమన్నా ఉన్నాయంటే అట్లే ఏమె ఉండవా
వాడుకునే వాళ్ళ బట్టి పనికి వచ్చేవి పనికి రానివి ఉంటాయి అమ్మ
డిసఅడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మనం ఎక్కడికనా తొందరగా బయటకి వెళ్ళాలంటే ఇప్పుడు సిటీస్ లో చాలా ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది
హు
ఇలాంటివి అటున్నా డిసడ్వాంటేజ్ అండ్ వాటర్ మనాకో ఒక్కసారి ఉండవు ఒక్కోసారి సమ్మర్ లో అయితే వాటర్ చాలా తక్కువ వచ్చేస్తాయి అన్నమాట అదొ ఒక డిసడ్వాంటేజ్ కానీ మనకు ఇప్పుడు విలేజ్ లో అలా ఉండవు కదా ట్రాఫిక్ కే ఉండదు
దా విలేజ్ ఎంచుకో ఏంటిది
అ అదే చెపు అదే చెప్తున్నా అడ్వాంటేజ డిసడ్వాంటేజ
ఉహు మాకు అంత తెలివిలేదమ్మా అడ్వాంటేజ్లు అనేది ఒకటి అర్థం అవుతది గాని ఇది దీనికి పనినికి వస్తంది ఇది దీనికి పనికి పనికిరానిది అనేది అంతా తెలియదు
ఆ
ఊ
అదే ఇడు మనకు విలేజెస్ లో అయితే ఎటువంటి ట్రాఫిక్ అవేమి ఉండవు
పొల్యూషన్ ఉండదు
చెయ్యాలిబ్బుడు
ఉమ్మ్
ఇంకా ఏమైనా ఉన్నాయ
ఫ్రెష్ ఎయిర్ దొరు తది చెట్లే క్కువుంటాయి కాబట్టి ఎయిర్ ఫ్రెష్ గా దొరుకుతది హెల్దీ బావుంటాము
అవున్ అవును ఇంకా అంటే మామూలు మన విలేజ్ లో ఉండే వాళ్ళు పంటలు వాళ్ళ కూరగాయలు గాని ఆకు కూరలు గాని
ఉమ్మ్ మందులు లేకోకుండా పండిచ్చుకుంటామమ్మ
అవునా అదే సిటీ లో అయితే మేం అన్నీ కొనాల్సొస్తుంది ప్రతి ఒక్కటి
కొనాల్ల మీరు మందులు కొట్టిండేవి తింటారు మేము మందులు లేకుండా తిన్
పోయి తింటాము
ఇంకా కుండలో కుండలో వాటరు తాగుతారా ఫ్రిజ్జు లోదా
కుండల్లోటివి ఫ్రిడ్జ్ లోటివి రెండూనమ్మా టైం ఎట్లోస్తే అట్ల
ఊహూ
ఉమ్మ్
అవునమ్మా అవునవును కుండల్లోనే ఇప్పుడు కుండలు అంటే అ ఔనా కుండలా ఫ్రిజ్ లేదా అంటారు కదమ్మా జనాలు
ఆ అంటారు అలాంటి వాళ్ళకి అదే సిటీలో ఉండే వాళ్ళ లడిగేది
ఆ అమ్మా
మీకు అంటే క్లాత్స్ ఎట్లనిపిస్తాది ఆన్లైన్ లో కంటే ఆఫ్లైన్ లో షాపింగ్ చేస్తుంటే ఎట్లనిపిస్తాది రెండింటి మధ్యలో క్లాత్స్
షాపింగు ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లోనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుదమ్మా ఆన్లైన్ లో కూడా మనం చూసి ఎంచుకునేటివి బావుంటాయి
ఊహూ అంటే కొన్ని కొన్ని డ్యామేజ్ లొస్తాయి యూస్ చేసిన ప్రోడక్ట్ వొస్తాయి అండ్ అట్లా తుంటయి కదా అదే ఆఫ్లైన్ లో ఐతే మనం అన్ని చూసి దగ్గరుండి తీసుకోవచ్చు
ఆన్లైన్లో అంటే మేము మింత్రా ఎక్కువ యూజ్ చేస్తామమ్మా మింత్రాలో అట్లేం రావు
ఊహూ ఉండే అయితే మీకు ఆన్లైన్ లో షాపింగ్ కూడా ఒక రకంగా మంచిదే
మంచిదేనమ్మా
ఆ
హ
కొవస్తుట్ కళ్తననే ఉంటార పోను ఎక్కువగా సిటీకి ఎప్పుడు వెళ్తూనే ఉంటారా
వెళ్తూ ఉంటామమ్మ పండగలకి ఫంక్షన్స్ కి
హహ అంటే ముము ఏదైనా ఒక బిజినెస్ ప నే దానికి క్యాలెంట్ ముఖ్యమా చదువు ముఖ్యమా
చదువు టాలెంట్ టాలెంట్ ఉండడానికి చదువు అవసరం లేదు చదువు ఉండడానికి టాలెంట్ అవసరం లేదు అనే లేదమ్మా రెండు ఉండాల
ఇడు కొంతమందికి చదువు ఉంటే వాళకి టాలెంట్ ఇది ఉండదు ఊరికే ఊరికే అంటే నార్మల్
అదేనమ్మా రెండు ఉంటేనే కదమ్మా పని చేేసేది అ ఇది ఉన్ననికి ఇది లేకుంటే టాలెంట్ ఉండడానికి చదువు లేకుండా పర్లేదు కాగానీ చదువున్న టాలెంట్ లాగాంటాయి ఎట్లమ్మా రెండు ఉంటేనే కదా మనిషి ముందకు పోగళ్ళు
ఆ
హ
మకు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ లో బాగుంది అనిపిస్తుందా ప్రైవేట్ లో బాగానిపి అది సిటీలో వర్సెస్ మనకి విలేజెస్ లో ఏది బెటర్ గా ఉంటుంది
గవర్నమెంట్ కూడా బాగుందమ్మా ఇప్పుడు దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు
హహ
అ
గవర్నమెంట్ హాస్పిటల్ లో మెడిసిన్ అన్ని అందుతాయా
అందుతాయమో బాగాస్తున్నారు
ఉహ అవి అంటే బాగా తొందరగానే తగ్ పతయా
ఆ పర్లేదమ్మా తగ్గుతున్నాయి
అంటే మీ మీకు అన్ని ఫ్రూట్స్ అట్లా ట్రీస్ అన్ని ఉంటాయా మీకు అంటే సిటీ విలేజ్ లో
ఆ ఉన్నాయమ్మా
ఉహ అన్నీ నార్మల్ గానే వస్తాయి ఇటువంటి సపరేట్ చెట్లు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు కదా చెట్ బాగా పెంచుతారా మీ అ విలేజెస్ లో
పెంచుకుంటామ్మ
ఆ మీరు ఎక్కువగా కాలేజీ టైమ్ లో ఏం చూస్తంటారు
ఖాళీ టై లోనా మేము ఇందుట్లో నా డైలీ సనకిపోయి వళ్ళమమా లో పని దండిగా ఉంటది కదా ఖాళీ టై లో పని చూసుకోవడము మిషన్ కుట్టేది
హ్మ్మ్
అట్లా పనులు చేస్తాం
అవునులేండి పన పనులు చేసుకుంటూ ఇ చూసుకుంటారు
హ్మ్మ్ ఇంటిని కూడా మేనేజ్ చేస్తాం
ఉహ ఆ మ మొబైల్ యూస్్ చేస్తారా మీరు
తక్కువం
ఎక్కువ అంటే ఏం చూస్తారు న్యూస్ ఒకవేళ చూసినప్పుడు
చూసినడు నేను వెటివ్ న్యూస్ చూస్తానమ్మా ఓ చిన్న గేమ్ ఆడతాము
హ్మ్మ్
ఏంటి కృషి అని హ్మ్మ్
మనకు యాక్సిడెంట్లు జరగు జరగకుండా ఉండాలంటే ఎటువంటి ఏదైనా హెడ్ తీసుకోవాలా ముందే ప్రికాషన్స్ మనము
అర్థం కాదమ్మా నాకుద అట్లా అంటిే
ఆ
మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కావట్లా
మనము ఎటువంటి ఇట్లా యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఏమన్నా నియమాలు
ఆ జాగ్రత్తగా బకుండ జాగ్రత్తగా బతు తిఏట్వకావమ్మా
ఒకరు ఒకరు కరెక్ట్ గానే పోయినా ఇంకొకరు రాంగ్ రూట్ లో వస్తారు కదా సో అటువంటి మనం ఏం చేయలేము కదా
అందుకేనమ్మా వాళ్ళు ఎట్లన్నార అని మనం జాగ్రత్తగా పోతూ ఉండాలా
ఓకే అండి
హ్మ్మ్
సరే